పన్నమండం
నమస్తే అండి చెప్పండి
ఎలా ఉన్నారండి మీరు
న్నామ అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తానండి
ఆ ఏం లేదండి ఇప్పుడే ఆ తీయ తాగాము కూర్చున్నాము.
అవునా కాల్ చేసి చెప్పండి.
వచ్చి మాట్లాడతామని ఫోన్ చేశానుండి
ఆ చెప్పండి
అదే అండి మీ దగ్గర ఎవరైనా ఇప్పుడు కరాఠీ అట్లా ఏమన్నా సమ్మర్ క్యాంప్ లో నేర్పిస్తున్నండి
ఆ నేర్పిస్తారంండి సమ్మర్ క్యాంప్ ఇప్పుడు నేర్పిస్తారండి టూ మంత్స్ ఉంటది టూ మంత్స్ వన్ అండ్ హఫ్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటదండి
ఆ సంగీతం అయినా
ఆ నేర్పిస్తారండి ఇక్కడ ఉన్నారండి సమ్మర్ క్యాంప్ లాగా ఉంటది ఫార్టీ ఫై్ డేస్ టూ మంత్స్ అట్లాంట దండి
మీరు ఏ ఆట అంటే బాగా ఆడతారండి
ఆటలుంటే తెలియదు కాదండి పాటలుయితే పాడతండి ఆటలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఆడలేదండి ఆటలు ఎప్పుడు
ఎప్పుడు ఆడలేదా అండి
హ నాడలిదం ఏం ఆ పరు పందెం అంటే అవి ఆడినేవివి చిన్న చిన్నవి గానీ ఇట్లా కబడ్డీ ఖోఖో అవి ఆడాలలేదండి
నేను పరుగు పందెంలో ఎప్పుడుూ బానే గెలిచేదండి
అవునండి మొదటి బహుమతి మీకేనా అండి
ఆ అవునండి మొ మొదటి దాక పోయినా రెండవ బహుమతి అయినా వచ్చేదండి కాకపోతే నాకుూ వషే పటిల్ అంటే చాలా ఇష్టం ఉండే అండి
అవునండి ఓకే
నేను చాలా హైట్ ఉంటానండి
అవునం అదే ఈ షటిల్ ఆడ ఆడి ఆడి హై ంది మీరుద మేము ఫైవ్ అండి ఫైవ్ పాయింట్ వన్ నో టూ నో ఉంటుండి హైట్ తక్కువ అంటడిది నేను ఫైవే అనుకుంటాండి అవునండి
నేనైతే ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటాడి అదే బాగా షటిలా ఆడి ఆడి
అవునండి
ఆ నేర్చుకున్నాను అయితే ఇంకా కరాటే అవి నేర్పిస్తున్నంట
ఆ ఇక్కడ క్యాంప్ ఉందండి తప్పడా కుంటా ఉంది
ఇవి ఫుట్‌బాల్ వాలీబాల్ అట్లాంటివి ఏమన్నా
అవి వేరే దగ్గర కోచ్‌కి వెళ్ళాలండి ఇక్కడ ఉండదు
ఊహు మే అది న ఎంచుకోవాలని అనుకుంటున్నా నేను
అవును అవునా అంటే కరాటికంటే మార్నింగ్ ఉంటదండి ఫై కి మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయితది మార్నింగ్ ఫైకి స్టార్ట్ అయితే ఫైటు సెవెన్ ఉంటదండి
స్విమ్మింగ్ కూడా అండి
ఆ స్విమ్మింగ్ ఏమో ఈవినింగ్ ఉంటదండి
ఆ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు కదండి పెద్ద లేదు చిన్న లేదు నేర్చుకోవడానికి ఎవరైతే ఏందండి ఏజ్ ప్రకారం
కోడానికి వయసు ఎందుకండి నేర్చుకో
ఆ అదే అదే సు నువ్వే స్విమ్మింగ్ అన్న ఈత నేర్చుకోవడం అన్నా కరాఠీ అన్నా అట్లే
ఆ సమ్మ సమ్మర్ లో నేర్చుకోవచ్చండి మంచిదే
మీకేమన్నా గుర్తున్నాయా అండి అంటే ఇంకేమన్నా నేర్
స్పోకెన్ ఇంగ్లీష్ కి కూడా వెళ్ళొచ్చండి స్పోకెన్ ఇంగ్లీష్ కేల్లచ్చు
అంటే ఇగా మనకి తెలుగే కదండి ప్రాధాన్యత మనకు తె తెలుగు వచ్చి మనం ఎక్కడైనా బతికేస్తామని
ఆ మళ్ళ మ్యూజిక్ నేర్చుకోవచ్చండి ఇస్ ఇన్స్టుమెంట్లు ఏంటిది క్యాష్ నేర్చుకోవ చ్చు గిటార సంగీత వాయి ధ్యాలూ నేర్చుకోవచ్చు పియానో నేర్చుకోవచ్చు వయోలిన్ నేర్చు
అదే అండి నాకు వీనా అంటే చాలా ఇష్ ఇష్టమండి
ఇంకా అ వీణ కూడా నేర్పిస్తారు చాలా మంది ఉంటరు నేర్పియడానికి మీరు చూడండి ఒకసారి సెర్చ్ చేయండి ఆన్లైన్ లోకి కేళ్ళి
కానీ వాణి వీనగా చాలా బాగా వాయిస్తారు కదండి అసలు ఎంత బాగా వాయిస్తారో
అవునం
నేను ఎప్పుడు ఆమేయు చూస్తూ ఉంటానండి చాలా మనసుకి చాలా మంచిగా అనిపిస్తది
అవునండి చాలా బాగా ప్లే చేస్తారు వాయిస్తారండి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ మ్యారేజ్ కి కూడా వాయిస్తారు కదండి
అవునండి అప్పుడు అంబానీ వాళ్ళ దానికి కూడా వాణిగారిని పి మచ్చి మరీ వాయించుకుని అది
అవునండి అంబానీ వాళ్ళ దానికి కూడా వాయిించ రండి
అంటే అంత పెద్ద కళాకారిని కాకపోయినా కొంచె మనం కాలనుకు
అవునండి
కొంచెం కొంచంచమ
అయితే ఒకసారి ప్రాక్టీస్ అంటే ఒకసారి ఆన్లైన్ అండ చూడండి లేకపోతే ఇక్కడ ఎవరైనా నేర్పిస్తున్నారు అరవ ఏమ అని కూడా నేను కనుక్కుంటాను నండి
చెప్పు చుట్టుపక్కల అడుగుూనే ఉన్నాండి కానీ ఎ ఆ తప్పకుండా వెళ్ళాలనుకుంటా కాని ఖచ్చితంగా నేర్పించే వాళ్ళు ఎరు దొరకట్లేరండి
నేను కూడా కనుక్కుంటాలేండి ఇక్కడ ఎవరన్నా నేర్పిస్తా అంటే కనుక్కుంటాం మీరు తప్పకుండా వస్తా అంటే నేను చెప్తాని కనుక్కుంటాను నేను ను కూడా కూడా
మీకైతే మీరు పాటలు పాడేవారు కదండి మీకు తెలిసి దదా
ఆ తెలుస అండి కానీ కొంతమంది ఇప్పుడు ఎండాకాలం కదా బయటికి టూర్స్ కట్టిటు వెళ్తారు కుదురుతుందో లేదో చెప్పలేం కదా అండి ఇన్ఫర్మేషన్ తెలుసుకో కోవాలి నేర్పిస్తారా లేదా అని సమ్మర్ కూడా చాలా వేడి ఎండలు ఉన్నాయి కదండి
మీకు ఓన్లీ పాటల మీదనే పట్టు ఉంటదా అండి అది లేకపోతే ఏదైనా వాయిద్యాల మీద క్యాషో గాని గిటార్ గానీ అట్లా ఏమనా ఉ
నాకు పాట్ పాటలే పాటలే నా జీవితం అండి నాకు ఏది వద్దండి ఏ ధ్యాని మీద పట్టులేదు పాటలు పాడతా ఏమన్నాంటే చదువుతండి అ
ఎప్పుడు పాటైనన్నా పాడొచ్చు కదండి
ఏ పాడనండి ఇప్పుడు పడితే అప్పుడు కాదండి సాధన చేయాలి కదండి సాధనం చేయకుండా ఎట్లా పాడు తారండి
అంటే అంత
అవునండి
ఇంకా అండి అందరం బాగుందండి వంట చేయాలా అండి నైట్ ఉందా
ఆ చేయాలండి చేయ్యాలి పప్పు ఉంది పప్పు టమాటా చేసాను చిక్కుడుకాయ టమాటా చేసినా అన్నం ఉంటే సరిపోతుందండి
మేము ఏమో ఈ రోజు లేదండి బెండక్ కై చాట్ చెస్
అన్నం వండితే అయిపోతుందండి చెప్పండి
ఎప్పుడు చేసినా మా వారు ఇప్పుడు వెళ్తారండి
అవునండి సరేలేండి మరి ఉంటామండి ఓకే అండి బాయ్ అండి
వినిస్తుందా అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఇందాక కొంచెం ఆ ఇప్పుడు వినిపిస్ తుందండి ఓకే అండి ఆ విన్పిస్తుందండి
ఆ ఆ అదే ఏంలే అండి వంట బెండకాయ కా చేశాను కాకరకాయ వేపుడయ్యింది
ఊహూ
నైట్ చపాతీలు చేసుకుంటే ఐపోతుంది
ఆ సరే అండి మరి హా
లేదండి చపాతీలు చేసాం మేము అన్నం నైట్ చేస్తాం సరే అండి ఉంటాను ఓకే
ఆ ఉంటామండి మ